ఆ నా వాయిస్ వస్తుందా వస్తుందా అండి
ఆ వస్తుందండి
ఫ్రీయనా అండి మీరిప్పుడు
ఆ ఫ్రీ అండి చెప్పండి
ఎం స్తున్నరూ అండి ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
తిన్నాం అండి
ఏమిటి స్పెషల్ ఇవాళ
ఈరోోజు టమాటా కూర
చెప్పండి ఇంకా మీకు మూవీస్ అంటే ఇష్టమా
ఆ ఇష్టమండి
ఏ మూవీస్ అంటే ఇష్టం అంటే
అ ఫ్యామిలీ ఫ్యామిలీ టైప్ లో ఉండే మూవీస్ అంటే ఇష్టం అండి సెంటిమెంట్ ముూవస్ ఫ్యామిలీ ఓ
మీ ఫేవరెట్ హీరో ఎవరండి
చిరంజీవి అంటే ఇష్టం
చీరంజీవి అంటే ఇష్టమా ఎందుకండి చిరంజీవి అంటే ఇష్టం అంటే
కాదు అన్ని ఆల్మోస్ట్ ఏవైతే మంచి మంచి మూవీస్ ఉంటాయో సినిమాలు అవని ఇష్టం చంపండి చిరంజీవి ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటే అతను చేసే సినిమాలు మంచిగా ఉంటాయి ఇట్లా యాక్షన్ ప్రకారంగా లేదంటే కుటుంబాలకి మంచి మూవీ సందేశం సందేశం ఇచి నాటు కలిసి ఉండాలి అని అనే ప్రతి ఒక్క సినిమాలో మంచి మంచి గా మనకు
మంచి మెసేజ్ అనేది ఉంటంది అదె అవునండి మీరు రీసెంట్ గా చూసిన చిరంజీవి మూవీ ఏంటి అండి
ఆ రీసెంట్ గా అది వచ్చింది కదండి నాయన తారతోని
శంకర్ వర ప్రసాద్ అండి అవునండి ఆ మూవీ చాలా బాగుంది.
భర్తల సంబంధం గురించి మంచిగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది.
అవునండి మీరు మ్యారీడా అండి.
లేదు.
ఓకే సరేలేగాని ఇంకా ఇంకా ఎలా ఏ ఏవ అంటే ఇష్టం రీసెంట్గా ఏ మూవీ చూసారండి
నేనా అండి
అ
ఈ రవితేజ మూవి
రవీ తేజ ఏ మూవీ అండి
వచ్చిన కదండి అందులో కూడా ఇద్దరు ఉంటారు
మ్మ్ ఐడియా లేదండి
హ్మ్ అంటే నేను మూవీస్ సినిమాలు చూస్తా అందులో ఉన్న స్టోరీ తెలుసుకుంటా గాని సినిమా పేర్లు అంతగా గుర్తుండవండి నాకు
ఓ ఎందుకు అండి అల
అంటే ఇంకా నేను స్టోరీకి అడిక్ట్ అయి అదే చూస్తూ ఉండిపోతా కదా అంత పేరు అంత పట్టించుకొను
మ్మ్
మీరు చూస్తారా అండి సినిమా మీకు ఇష్టమైన
ఏంటండి
సినిమాలు చూడడం ఇష్టమేనా
అవునండి ఇష్టం
ఎక్కువ ఏవి చూస్తారండి తెలుగు చూస్తారా లేదంటే హిందీ ఇవి చూస్తారా
లేదండి ఒకప్పుడు మూవీస్ ఎక్కువ చూసేదాండి ఇప్పుడు పాకిస్తానీ డ్రామాస్ అని యూ టూబ్ లో సిరీస్ వస్తుంటాయి
చూస్తారా మీరు
అవునండి
కదండి అది మన దేశానికి
అ అట్లానే ఏం లేదండి వాళ్ళు మన ఇండియా న్నో వి చూసారు మనం వాళ్ళే చూస్తాం అంతే
మ్మ్ హ్మ్ అంటే మీకు ఇట్లా క్యాస్ట్ ప్రకారంగా రిలీజియన్ ప్రకారంగా ఇలాంటివి ఏవి ఉండవా అండి
లేదండి మనందరం మనుషులమే ఒక రోజు ఒక రోజు చచ్చిపోవాల్సిన వాళ్ళం
మంచి అవునండి ఇది మంచి అలవాటు అంటే దీని మంచిది అంటారు
కలిసి ఉంటే బాగుంటాది కొంచెం డిస్టబెన్స్ వస్తుందండి మీ దగ్గర అంచి
ఇ
మీరు బయట బయట కొంచెం బిజీగా ఉన్నారా
చెప్పండి
ఫ్రెండ్స్ తో ఉన్న అనుకుంటా
అంటే మేము హాస్టల్లో ఉంటాం కదండి అందుకే
ఓకే ఓకే అండి
ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కొంచెంమ డిస్టర్బెన్స్ అనేది ఉంటది కదా అండి
అవునండి ఉంటుంది ఉంటుంది ఇంకా చెప్పండి మీకు ఏ హీరోయిన్ అండి టేస్టాఆ
మ్
హరోయిన్ హరోయిన్ మేల్ క్ట్రెస్ ఫీమేల్ క్ట్రెస్
ఫీమల్ యాక్టర్ అప్పట్లో నాకు సౌందర్యం అంటే ఇష్టం ఉండేదండి ఇప్పుడు ఇవ్వర్లేరు కాజల్ అంటే కొం
కాజల్ తను ఓల్డ్ అయిపోయింది కదా అండి ను్వు కొత్తగా వచ్చిన వాళ్ళలో ఎవరి ఇస్త
ఈ కాలంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు పెద్ద పద్ధతిగా ఉండరు కదండి ఎవరిని చూసిన చిన చి చిన్న డ్రెస్సులు వేసుకొని
అవునండి ది మాసం నిజ కరెక్టే
హ
అే
మీకు సాంప్రదాయంగా ఉండడం అంటే ఇష్టమా అండి
క
సాంప్రదాయంగా ఉండడం అంటే ఇష్టము
సంప్రదాయంమంటే ఇష్టం అండి
మీరు అన్నీ ఫాలోయి ఉంటార్ అనికొ
అవునండీ నాకు పుజలు చేయడం అన్న దేవుడికి సేవల్ చేయడం అన్న చాలా ఇష్టం అండి
చలా మంచి అలవాట అండి
మిరు పూజలు చేస్తార
మిం మ మా రిలీజన్లో పూజ. ఎల చేస్తాం అల చేసుకుంటాం మండి నమాజ్ చేస్తం
మ్మ్
ఉమ్
ఎన్ని టైమ్స్ ఉంటదండి నమాస్
డైలి చేస్తామండి ఫైవ్ టైమ్స్ ఉంటయి కాని, యాక్టువల్గా టైమ్ ఒక. ఒకసరి కుదురుతది ఒక్కొక్కసారి కుదురది ఉమ్మ్ కాని కంపల్సరి డైలి ఫైవ్ టైమ్స్ అనేవి మిం చేయాలి, అది మా ఆచారం
మొత్తం ఒకటేసరి చేయాలా ఐదు లేదంటే దానికి ఏమైనా సమయం ఉంటద
కవిన్స్ టైం పొద్దున్నే ఐదున్నర నుంచి ఆరున్నర వరకి చెయాలి మళ్ళీ మధ్యాహ్నం ఉమ్ ఒకటిట్ నుండి రెండిట్ దాకా మళ్ళీ శుక్రవారం అనా అయిత్ కొంచెం టైమింగ్స్ ఎక్కువ ఉంటాది మధ్యాహ్నంకి ఒక డే నుంచి ముడిటి దాకా ఉంటది
ఉమ్ హు
మిగిత రోజులు సేమ్ ఒకటిట్ నుండి రెండింటి దాకా ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగున్నారా హాయి పావుదక్క ఐదు నుంచి ఐదున్నర దాకా ఉంటది మల్- మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఉంటయి మళ్ళీ ఇగ నైట్ ఎయిట్ నుంచి టెన్ లోపు ఎప్పుడన్నా చదువుకోవచ్చు ఇ అన్నిటికంటే ముఖ్యమైనది, ఇంపార్టెంట్ తహార్ చూదండి అది మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో చదవాలండి.
చదవాలా అది ఇల్లోనే ఐ ఐదు లో కలిసిపోతదా లేద
లేదు దాంది సపరేట్ టండి ఇది బాగా పవర్ఫుల్ నమాదండి ఏదైనా కోరిక మీకు కాని పని ఉంటే ఈ నమాజ్ చదివి దేవుని ముందు చేతులు చాచి మీకు కోరిక పెడితే అది తప్పకుండా వంద శాతం పూర్తి అయిపోతదండి.
మీరు నమ్ముతరా అండీ ఇలాంటివి
అవునండి నేను నమ్ముతను మీరు నమ్మరాన్ అండి
నమ్ముతానండి
మీరేమైనా చేసారా అండి ఇట్లా మీకేమన్నా కోరికలు పూర్త అవ్వడానికి
అవునండి ఏమైనా ముక్కు మొక్కు పూర్తి చేయాలంటే ఇప్పుడు ఏదైనా కోరుకుంటామా అది నరవేరితే ఆ మొక్ మొక్కుని మేము తీర్చేస్తామండి ఏ ఎలా అయితే మొక్కుతామో దాన్ని తీర్చేసుకుంటాం.
అ హ్మ్
ఈరోజు ఏం వంట చేశారు?
ఈరోజు సాయంత్రం మటన్ చేసామండి టమాటా ఎగ్ చేసామండి.
మ్మ్ నమ్ మీరు ఎక్కువ ఏది తింటరాండి నాన్ వెజ్ తింటారా వెజ్ తింటరా
నేనెక్కువ వెజ్జే తింటానండి.
ఊ హ్మ్
ఈ మీకేమి ఇష్టమండి నాన్వెజ్ ఇష్టమా వెజ్ ఇస్టమా
నాకు నాన్ వెజ్ లో ఒక ఎగ్గు చికెనే ఇష్టం అండి ఇంకేమి ఇష్టం ఉండదు.
ఎగ్గు సైంటిఫ్ ఫిగ్గా ప్యూర్ వెజ్ అని ప్రూఫ్ అయింది కదా అండి.
అంటే దాన్ని నాన్ వెజ్ కిందికి కూడా చూస్తారు కదా
అంతే అంటారా
ఆ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కానీ ఇప్పుడు సామాజికంగా కాలేదు కదా అండి
ఆ ఇది కరెక్టేనండి
మ్మ్ ఇప్పుడు హిందుస్ లో ఏం చూసుకోండి వాళ్ళు మొక్కుతారు కదా త అది ఇది అని
అవునవును వాళ్ళు తినరు
అది నీసు కిందికే వస్తుది కదా
అవునండి మీరు తింటారా అండి ఎగ్
ఆ తింటామండి
ఇంకా ఏం తింటారంండి
తింటాంమండి మేము మీయొక్క పొద్దులకి మా మా యొక్క పొద్దుకి వేరు ఉంటేది
మటన్ ఫిష్ు ఫన్స్ తింటారా
లేదండి
ఇగ నచ్చదా అన్నిడి
లే అ నచ్చదు
ఏం నచ్చుతాయండి ఎక్కువ
మేము ఈ ఇంట్లో చేసుకునే కూరగాయలుంటే ఎక్కువ అండి ఇప్పుడు ఈ నాన్ వెజ్ అంతా ఏం తినము